లో బాగున్నారా
బాగున్నం మీరు బాగున్నారా?
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు?
ఏం లేదు ఊరికే కూర్చున్నం
మ్మ్ఁ ఏం ఈ మీ మధ్య మీరు చాలా బిజీగా కను స్తున్నారు ఏమైన్నా కొత్త పని మొదలు పెట్టారా?
అవును కొంచెం స్టార్టప్ ఐడియాల మీద పని చేస్తున్నాను మన కాలేజ్ లోనే ఏదైనా ప్రారంభించాలనుకుంటున్నాను
అవునా చాలా బాగుంది ఏ ఫీల్డ్ లో స్టార్టప్ చేయాలనుకుంటున్నారు మీరు
నాకు హెల్త్ కేర్ అండ్ టెక్నాల్జీ కలిపి ఏదన్నా ఐడియా ఆళు చాలా బాగా నచ్చుతున్నయి ముఖ్యంగా లైక్ విలేజెస్ ప్రాంతాలు ఉంటాయి కదా అక్కడ ఉపయోగ పడేలా ఏదైనా చేయాలని ఉంది
మ్మ్ మింట్ చాలా బెస్ట్ ఐడియా చాలా మంచి ఆలోచించే మంచిగా చాలా ఆలోచించారు మీరు కానీ అ టువంటి స్టార్టప్ ప్రారంభించాలంటే కాస్త కష్టమే కదా
అవును కష్టమే కానీ చిన్నగా మొదల పెట్టాలనుకుంటున్నాను ముందుక ఒక స లైక్ ఒక ప్రాబ్లమ్ నీ ఐడెంటిఫై చేసి ఆ సపోస్ ఇప్పుడు మనం విలేజెస్ లోనే చూసుకుంటే ఆరోగ్య సేవలు సరిగ్గా ఉండటం లేదు కదా
ఆ అవునవునులే అక్కడ డాక్టర్స్ కూడా అంత ఈజీగా అవైలబుల్ గా ఉండరు విలేజెస్ లో అప్పుడు నువ్వు ఈ ఆలోచించిన ఐడియా పనికి వస్తుంది అనమాట అక్కడ, కదా బాగా ఆలోచ చించా మంచి ఐడియాని
అంటే అలా అని కాదు, ఆ ఆ నేను ఒక మొబైల్
ఒక ఎక్సమ్ప్లె గా డాక్టర్ తీసుకొని చెప్పినా అంతే
ఆ నేనెం అనుకుం టున్నా అంటే ఒక మొబైల్ యాప్ తో పాటు ఒక చిన్న ఎబడెడ్ డివైస్ డెవలప్ చేయాలని అనుకుంటున్నాను అది బేసిక్ హెల్త్ డేటా ఆ సెన్సార్ యూస్ చేసి సెన్స్ చేసి ఆ డేటా ని కలెక్ట్ చేసి సేలాగా, ఆ కలెక్ట్ చేసిన డేటాని డైరెక్ట్ గా ఆ లైక్ ఇప్పుడు మనకి ఫోన్ లో ఎస్ఎంఎస్ ఎలా వస్తుంది మనం డాక్టర్ కి సెండ్ చేస్తాం అన్నమాట
మ్మ్ అవున్లే ఈ మధ్య మొత్తం ఎంబడేడ్ సిస్టమ్స్ మీద పడ్నారు అంతా ఐ ఓటి బేసిడ్ చేస్తఉన్నాడు కదా
ఆ అవును
హ్మ్మ్ ఇంకా వచ్చి కానీ విలేజెస్ లో నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది కదా అప్పుడు ఎలా చేస్తావు
అదే నాకు కూడా కొంచమూ నాకు కూడా కొంచెం, ఆ నేను కూడా కొంచెం ఆలోచిస్తున్నాను లో పవర్ నెట్వర్క్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా కూడా పని చేసేలా ఆ ప్లాన్ చేస్తున్నాం
మ్మ్ అవును చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నావు నువ్వు ఇది మన ఏం ఎం టెక్ ప్రాజెక్ట్ కి సరిపోతుంది, ఈవెన్ బీ టెక్ ప్రాజెక్ట్ లో కూడా మనం ఓ ఇప్పుడు మన ఎట్లో త్రీ టూ లో మినీ ప్రాజెక్ట్ చేయాల అంటున్నార్ కదా అప్పుడు కూడా బాగా హెల్ప్ఫుల్ అయితుంది
ఆ అదే నా ప్లాన్ కూడా ప్రాజెక్ట్ అయితే చేసుకో చ్చు, కానీ ఆ ప్రాజెక్ట్ గా కూడా స్టార్ట్ చేస్తాను ప్లస్ ఆ ప్రాజెక్ట్ నుంచి ఆ స్టార్ట్ప్ లోకి మార్చుకో కన్వర్ట్ చేసుకోవాలనేసి అనుకుంటున్నాను
అవునా స్టార్టప్ లాగా పెట్టాలనుకుంటున్నావా నువ్వు
అంటే ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఇప్పుడు నర్మల్గ సిమలేషన్స్ అవన్నీ చేసి దాని తర్వాత దాంట్లో సక్సెస్ అయితే చిన్నగా ఆ ప్రాజెక్ట్ ని కాస్త స్టార్టప్ లోకి మార్చుకోవాలనేసి ఆలోచిస్తున్నాను
ఆ అయినా ఇవంతా స్టార్ట్ చేయాలంటే టీమ్ ఉండాల కదా టీమ్ ఏమైనా ఫామ్ అయినారా లేకుండే ఇండివిజువల్ గానే హార్డ్ వర్క్ చేయాల అనుకుంటున్నావా
అంటే నాతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఒకరు సాఫ్ట్ ఫ్ట్ వేర్ లో చానా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట వాళ్ళకి స్ట సాఫ్ట్వేర్ అంటే కోడింగె బాగా చానా బాగొచ్చు ఇంకొకరు వచ్చేసి హార్డ్వేర్
హ్మ్
హార్డ్వేర్ కూడా బా వచ్చు అనమాట అంటే ఇద్దరు ఫ్రెండ్స్ అన్నారు కదా ఒకరు ఆ ఆర్ బెస్ట్ అట్ సాఫ్ట్ వేర్ అదర్ ఇస్ బెస్ట్ అట్ హార్డ్వేర్ వాళ్ళతో కలిసి పని చేయాలని అనుకుంటున్నాను
ఆ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అంటే ఇంకా టూ సైడ్స్ బ్యాలెన్స్ ఆ ఇంకా దానికి ఇంకా ఫండింగ్ కోసం ఏమన్నా ఆలోచిం చావా అంటే అంత ఈజీ కాదు కదా స్టార్ట్ప్ ప్రాజెక్ట్ చేయాలంటే కంపనెంట్స్ కొన్నా అన్ని చేయాలి కదా
అంటే కాలేజ్ లో అప్లై చేశాను లైక్ ఇన్నోవేషన్స్ సెల్ లో అప్లై చేశానునమాట ఫండ్ కోసం దాంట్లో నా ప్లాన్ అనేది వాళ్ళ చెప్పాను ఇలా ఇలా సర్ ఇలా సర్ ఇలా మేడ అనేసి వాళ్ళ చెప్పిన తర్వాత ఆ ఒకవేళ నచ్చితే వాళ్ళు ఫండ్ నుంచి ట్రై చేస్తారనమాంటే ఫన్ రైజ్ అన్నా చేస్తారు లేకుంటే ఫండ్స్ అన్నా ఇస్తారు ఇంకా వాళ్ళ లేకపో పోతే తర్వాత బ్లాక్ బ్యాకప్ ప్యాన్ వచ్చేసి గవర్నమెంట్ గ్రాండ్ స్ట్రై చేస్తా అవును
మీ కాలేజ్ వాళ్ళు ఇట్లాంటి ప్రాజెక్ట్స్ లో బాగా సపోర్ట్ చేస్తారా ఏమైనా ఫండ్స్ ఇవ పడమంటా
ఆ బాగా చేస్తారు మా కాలేజ్ వాళ్ళు వాళ్ళకి జస్ట్ ప్లాన్ నచ్చాలనమాట అంటే ఇలా అనేసి వాళ్ళకి నచ్చితే ఆ దీంట్లో స్కోప్ ఉంది చేస్తే మన కూడా బెనిఫిట్ అవుతుందినేసి వాళ్ళకు అనిపిస్త అే వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు
బెస్ట్ ఏరియానే కానీ మార్కెట్ లో ఇప్పటికి ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నా ఏమో ఓ అని చూసావా
ఉన్నాయి కానీ అవి ఖరీదయిైనవి లైక్ దే ఆర్ కాస్ట్లీ అనమాట మా నేనేమనుకుంటున్నా అంటే ప్రజలకి తక్కువ ఖర్చుతో చేయాలనేసి అ అను కుంటున్నా చేస్తూ మనకి మంచి అవకాశం ఉంటుంది కదా అలా ఖర్చు తక్కువతో చేస్తే
హ్మ్ అవున్లే ఇప్పుడు మనం కూడా కాస్ట్ తక్కువ ఉంటే అఫోర్డ్ చేసేగా ఉంటే ఇంకా అందరూ తీసుకుంటారు యూస్ చేస్తారు ఇంన్ కాస్ట్ ఇంగ హై ఉంటే ఎవరు చేస్తారు చెప్పు అదే కాస్ట్ గురించి ఆలోచించడం చాలా ముఖ్యం ఖ్యం అందరూ అఫోర్డ్ చేసేలాగా పెట్టలా
అవును ఇంకా ఏమంటే అది కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలనేసి అనుకుంటున్నా అది చాలా క్లిష్టంగా ఉంటే వాళ్ళు వాడరనమాట సో యూజర్ ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళకి అవుతుంది కదా ఇది చిన్నదే విష అంటే నేర్చుకునే కూడా వాళ్ళకి ఈజీగా ఉంటుంది కాంప్లెక్స్ గా ఉంటే వాళ్ళకి అర్థంంగా కాదు ఏందిది అనేసి నాస అనేసి పక్కన పెట్టేస్తారు
హ్మ్ కరెక్టేలె సింపుల్ గా ఉంటే అందరూ యూస్్ చేస్తారు అదే కాంప్లెక్స్ గా ఉంటే అస వాళ్ళకి ప్రాసెస్ తెలియాల కల మొత్తం ప్రాసెస్ విలేజెస్ వాళ్ళు ఏడ గుర్తు పెట్టుకుంటారు పైగా మిషనరీ అంటున్నావు
మిషనరీ అని కాదు చిన్న డివైస్ ఇప్పుడు మొబైల్ లో మనకు యాప్
అదే డివైజ్ అన్నా ఆ వాళ్ళంతా విలేజెస్ వాళ్ళు ట్రెడిషనల్ ట్రెడిషనల్ వేస్ ఫాలో అవుతారు ఇట్లా మోడర్న్ వేస్ సో ఎందుకు ఫాలో అయితాడు చెప్పు
అదే నేను ఆ లైక్ ప్లాన్ చేస్తున్నా అన్నమాట జస్ట్ ఒక్క బటన్ నో కేతే డేటా మొత్తం ఎక్స్పోర్ట్ అయ్యేలాగా ఎక్స్పో డాగ్ డాక్టర్ కి పంపించేలాగా ఉండేలా ప్లాన్ చేస్తుంది అనమాట
ఉహు ఇదంతా ఈ ఐడియా అంతా ఎప్పుడైనా ఎగ్జిక్యూట్ చేసినావా టెస్టింగ్ ఏమైనా చేసినావా ఆ
అంటే నేను ఒక్కసారేమో ల్యాబ్ లో
టెస్ట్ ఎలా చేస్తావు మొత్తం అంత అయిపోయిన్ తరువాత
అంటే ఫస్ట్ నేను మొబ్ ల్యాబ్ లో టెస్ట్ చేస్తాను అన్ మాట
తనకి
తర్వాత ఇంకా ట్రయల్ చేస్తాను విలేజెస్ లో వెళ్ళి
ఆమ్
ఆ
అప్పుడు అక్కడ యూజర్స్ వాడుతారు కదా వాళ్ళ ఫీడ్ ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది కదా అప్పుడు నీకు ఈ ఏమన్నట్ డ్రాబ్యాక్స్ ఉంటే చానా హెల్ప్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ ఆ
ఫీడ్బ్యాక్ కోసం అంటే వాళ్ళకి ఏమన్నా డిఫికల్టీ అనిపిసు తో వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తే మళ్ళీ దాని తర్వాత ఇంప్రూవ్ చేసుకోవచ్చు
ఆ ఎంత టైమ్ లో కంప్లీట్ చేయాలని అనుకుంటున్నావు నువ్వు
అంటే ఫస్ట్ ప్రోటో టైప్ వ చేసి మ్యా మ్యాక్సిమం త్రీ మంత్స్ పట్టచ్చు పూర్తి అయ్యే కంప్లీట్ అయ్యేకి లైక్ మాక్సిమమ్ త్రీ మంత్స్ అనుకుంటున్నా కంప్లీట్ అయ్యేకి
ఉ
అది కూడా ఫస్ట్ ప్రోటో టైప్ మాత్రమే ఇంకా చానా అన్ అంటే దాని తర్వాత ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఏమన్నా ఉంటే మళ్ళీ చూడల్ల
ఉ చానా మంచి ఐడియా నేను నీకు ఏమన్నా సహాయం చేయాలని అనుకుంటున్నాను ను ఏమన్నా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు సరేనా
నిజంగా చాలా సంతోషంగా ఉం ఉంది ఇహి
ఆ నిజం ఏమన్నా హెల్ప్ కావాలంటే అడుగునన్ని
కచ్చితంగా కన్ చ్చితంగా అడుగుత నీకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా లైక్ ఆటి ఆఫిషియల్ ఇంటెలిజెన్స్ గాని
ఆ నాకు ఏం దా ఇంట్రెస్ట్ ఉంది డేటా అనాలిటిక్స్ లో ఉపయోగపడుతుంది నీకి
అప్పుడు మనము అయితే
పేషెంట్స్
పేషెంట్లు రిస్క్ కూడా ప్రిడిక్ట్ చేయగలం లైక్ ఎమ్మెల్ ద్వారా ప్రిడిక్ట్ చేయొచ్చు కదా
అవునవును ఇది చాలా యూజ్ అయితుంది అందరికి
అవును మనం చిన్నగా మొదలు పెడతాం పెద్దదిగా మార్చుకోవచ్చు
అవును అ ఇప్పుడు చెప్తా అం టీకదా పైకి రీచ్ కావాలంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కుతా వెళ్ళాలా ఖచ్చితంగా మంచి నుంచి ఐడియా ఉంటే స్టార్టప్ బాగా సక్సెస్ఫుల్ గా అవుతుంద అనమాట
అవును కష్టపడాల ఫస్ట్
హ్మ్ మ్ నిన్ను చూసి నాకు కూడా మోటివేషన్ వస్తుంది తెలుసా
అప్పుడు మనం కలిసి పని చేద్దాం అయితే
హ్మ్ సరే ఇంకా నెక్స్ట్ వారం నుంచి స్టార్ట్ చేద్దాం ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత
ఓకే ప్లాన్ రెడీ చేద్దాం మరి అయితే
హ్మ్ మ్ సరే అయితే నేను మళ్ళ కాల్ చేసాను పని ఉంది
ఆ సరే
బయ్
బాయ్